హాయ్ అండి
బాగున్నారా
హ బాగున్నా మీరు బాగున్నారా
అయిపోయిందా అండి టిఫిన్ చేసిండ్రా
ఆ టిఫిన్ అయిపోయింది మాది మీది
ఆ నాది కూడా అయిపోయిందండి ఏం టిఫిన్ చేసండ్రు
ఆ ఇడ్లీ
ఇడ్లీ చేసారా ఈ రోజు
ఆ
దాంతోపాటు చట్నీ ఏం చట్నీ టమాటా చట్నీ మీరు టమాటాలు బాగా తింటారు కావచ్చు కదా
ఆ చట్నీ చేస్తే తింటాం కానీ కర్రీ చేస్తే తినం
అవునా
హా మీరేం వండారు ఈ రోజు
నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను మార్నింగ్
అవునా ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఏమేమి ఎస్తారు మీరు ఏమైనా మసాలా ఏస్తారా
ఆహా ఏం మసాల ఓన్లీ మనకు అదేంటి ఉల్లిగడ్డ పచ్చిమిర్ కాయ్ కరివేపాకు కొత్థమీర ఇంకా అల్లం అది పేస్ట్ ఎగ్స్ అంతే ఇంక బయట మసాలా అవి వేయను
అవునా చికెన్ మసాల అవి వేయర
హు హు
హు
అదే అదే ఇంకా చెప్పండి ఖాళీగే ఉన్నార
ఆ ఖాళీగానే ఉన్నాం
ఆహా అయిపోయిందా పని మరీ స్నానం అవన్నీ అయిపోయినాయ
ఆ స్నానం అయితే కాలేదు ఇంక ఆ ఈవినింగ్ చేస్త మీది
ఆ నా మొత్తం పని అయిపోయింది
ఆ ఈ రోజు మాకు నైట్ నలు రాలేదు ఏమేం కాలదు
ఆహా
వచ్చింది సాయంత్రం వస్తదో రాదో మరి వాటర్ లేవ్వు కావచ్చు అని
వస్తే ఒక వన్ అవర్ వరకు వస్తుంద నల్ల మీకు
ఆ వన్ అవర్ ఇగ సాయంత్రం టైమింగ్ అయితే సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు వస్తది
ఆహా అంటే మంచి స్పెషర్ తోటే వస్తద స్లోగా వస్తద
స్పెషర్ తోటే వస్తది కానీ మేము ట్యాంకిలో మోటర్ పెట్టుకుంటాం
ఆహా అవునా ట్యాంక్ నిండిపోద్ద ట్యాంకులో పెట్టుకుంటారు నీళ్ళు
ఆ ట్యాన్క్ లో పెట్టు కుంటం
అంటే ట్యాంక్ ఎవరికో అవును వస్తున్నాయి మాకు
మాకు వస్త లేదు
మాకు మొన్న ఎప్పుడో రాలేదు కాని నిన్నొచ్చినాయి ఈరోజు రాదు మళ్ళీ రేపు మాకట్ల వన్డే గ్యాప్ వన్డే
అవునా
హు మీరు అదే వాటర్ తాగుతారా లేకుంటే మినరల్ తెప్పించుకుంటార
మినరల్ వాటర్ తాగుతాం
ఆ మినరల్ వాటర్ తాగద్ అంట కదండి ఇవి ఇట్లెంటి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయం
ఏమో ఇగర్ మాక్ అది అల వాటైపే ఎందుకంటే మావు బయట నళ్ళు వాటర్ మంచిగా వస్తలేదు
అవునా
మొత్తం ముచ్చు మొరిగిగా వస్తుంది మీకు మంచిగా వస్తాంద
అవును మా కంట్ మంచిగానే వస్తున్నాయ్
మాకు మురికిది వస్తుంది మొత్తం అదే ఇసుక లేకపోతే మొత్తం వై ఎల్లో ఎల్లో ఇట్ల వస్తుంది త్తం కిచడ్ కిచడ్ లాగ వస్తంది
అవునా ఉహు హు మరి ఇప్పుడు ఏంటిది మీరు ఈ వాటర్ తాగుతు మరి రోజుకొక క్యాన్ సాల్ సరిపోద్దా రెండు తెప్పిచ్చుకుంటారా
ఆ మాకు ఒక్క క్యాన్ సరిపోతాయ్
అంటే డైలీ డైలీ వస్తదా మీరే పెళ్లి తెచ్చుకోవాలా మరి
మేమే వెళ్లి తీసుకొచ్చుకుంటాం లేకపోత ఇది మేము తీసుకొచ్చుకుంటే పది రూపాల్ అది ఒకట వస్తది క్యాన్
అహా
కస్తే ఆ ఇరవై ఐదు రూపాలంటా
అవునా ఇగ మనమే తెచ్చుకుంటే బెటరు
ఆహ్ మా తమ్ముడు తీసుకొస్తాడు డైలీ పోయి ఇక్కడ పక్కనే కదా మాకు షాప్స్
అవునా ఉహు వెళ్లిండా మీ తమ్ముడు స్కూల్ కి
ఆహ్ ఈ రోజు నుంచి స్టార్ట్ ఇగ వెళ్ళిండు
హు నా పాప కూడా ఈ రోజు నుంచే వెళ్ళిండు ఆహ్ ఇంకా నా పాపను కూడా అది గవర్నమెంట్ లో వేసిన ప్రైవేట్ నుంచి తీసి
ఎందుకు
ఎందుకంటే సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం ఎందుకు దాంట్లో ఇది ఇక్కడ కూడా గవర్నమెంట్ లో కూడా ఇంగ్లీష్ మీడియమే చెప్ ప్తున్నారు కదా
అవును ఇంగ్లీష్ మీడియమే దగ్గర నేనా మరి దూరమా
దగ్గరనే
దగ్గర నేనా
హు ద గ్గరనే ఉంటది వెళ్తాడు వస్తాడు మీ తమ్ముడు ఇట్లా ప్లేట్ తీసుకెళ్తాడా లంచ్ అప్పుడు
ఆహ్ తీసుకెళ్తాడు గానీ మంచిగా వండితేమో తింటాడు. మంచిగా వండకపోతే ఇంటికి కాచ్చి తింటాడు మల్ల
రానివ్వరంట కదా అట్లా మధ్యాహ్నం పూట ఇంటికి
ఆహా ఈవెనింగ్ అచ్చు కడతారు
ఈవినింగ్ వరక మధ్యాహ్నం పూట ఏం తినడా మరి
అక్కడ కొంచెం ఒక రెండు ముక్కలెమో అంతే
ఆహా కొంచెం తింటాడు ఉహు అక్కడ ఎలా టూ డేస్ ఒకసారి ఎగ్సా లేకుంటే వీక్లీ వన్సా
లేదేమో మరి, నాకు తెలియదు మీ బాబు స్కూల్
ఆహ్ ఈ రోజే వెళ్ళిండు ఇగా హ్మ్ కొంచెం ఫస్ట్ డే మోకం ఎట్లానో పెట్టుకు కొని పోయిండు ఇది ఎట్లున్నది ఇది ఎట్లున్నది అనుకుంటనే పోయిండు
అయ్యో
ఆహ్
ఫ్రెండ్స్ లు ఉన్నర లేరా మరి అక్కడ
క్లాస్ పిల్లలు తన క్లాస్ పిల్లలు లేరన్నట్టు
ఆహ్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే
ఆహ్ ఉంటే మంచిగా ఉంటది బుక్స్ ఇచ్చారా మీ బాబుకి మీ అన్నయ్యా తమ్మునీకి
ఆహా ఇంకా ఈ రోజు కదా వెళ్ళింది ఇవ్వలేదు ఇంకా ఇస్తరు కావచ్చు ఇవాళ్ళా చెప్పే
ఈసారి యూనిఫామ్ యూనిఫామ్ చేంజ్ అవుద్దంట మది ఇయర్
ఆవును బ్లూ ఉండే మళ్ళా పింక్ అయింది పింకో రెడో
అవి మెరూన్ కలర్ల అయింది ఇప్పుడు మల్లి ఇప్పుడు మల్లి అదే బ్లూ కేేల్ చేస్తారూ బ్లూ మళ్ళీ నేవీ బ్లూ
నేవీ బు ఓహో అవును ఇంతకు ముందు అవే ఉండే కదా
అవును మళ్ళీ అదే కదా కాని కొంచెం స్టైల్ స్టిచ్చింగ్ స్టైల్ చేంజ్ చేసిండ్రు
ఆహా
టికెట్స్ వస్తాయి అలా అని చూపెడుతుండ్రు చూశాను నేను ఇలా మామములుగా ఓకలు స్ట్రేటస్ పెట్టరు ఆయితే చూసా వాళ్ళు క్లారీటి ఇస్తారు కావచ్చు మనం స్టిచ్చింగ్ చేపించుకోవాలి కదా
లేదు వాల్లే రెడీమేట్ అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి షార్ట్ ప్యాంట్ పెద్ద పిల్లలకి కేమో లంగ్ పాయింట్
అంటే స్టిచ్చింగ్ లేదా వాళ్ళు మామూలుగా స్టిచ్చింగ్ చేసే ఇస్తారా
వాళ్ళ స్టిచ్చింగ్ చేసి ఇస్తారు ఇగ మేము ఇల్లు బక్కగాంటే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇగా పక్కగ లేకపోతే ఇగా ఆ
ఉహ్
ఆహా దాంట్లో కూడా సైజులు కుట్టిపిస్తారు వాళ్ళు కావచ్చు అంటే కొంతమంది కి పెద్దది కొంతమంది ఎక్స్ ఎక్స్ ఎల్ ఇట్లా కుట్టిపిస్తారు కావచ్చు వాళ్ళు మెంబర్స్ తో
అవునా
గర్ల్స్ కంటే మంచిగా మేమే స్టిచింగ్ చేసుకొని కుట్కొని తొడుక్కకోవచ్చు బాయ్స్ అయితే రాదు కదా త్రిచ్చింగ్
అవును
హ్
మీకు వచ్చా ఆ స్ట్రిచ్చింగ్
ఆ వచ్చు
అంటే డ్రెస్లు బ్లౌజ్లు అన్నీ కుడతారా
బ్లౌజులు రావు అంటే బ్లౌజు కటింగ్ వచ్చు గానీ ఇప్పుడు వరకు అయితే మన ఏమో ఆది ట్రై చేయ్యాలే సాదా బ్లౌస్ వచ్చు నీకచ్చా
నాకు రాదండి స్టిచ్చింగ్ నేను నేర్చుకోలేదు
ఆహా
హ్ నాకు గిట్ల మరీ మన పువ్వులు వేయడము అవి డ్రెస్ల పైన అవి వచ్చా మరి ఎంబ్రాయిడర్ వర్క్ అలా
ఆహా మా పెద్దమ్మకి వచ్చి మా మమ్మీకి వచ్చిదింలాదు నేర్చుకోవాలి
మామూలుగా స్టిచ్ ఉందా మరి మీకు మెషిన్ ఇంట్లో
హు హమ్ లేదు
అంటే నేర్చుకున్నార అన్నట్టు
ఆ జస్ట్ టూ టైమ్స్ ఇట్లా నేర్చుకున్న గానీ కొనుక్కోవాలి బాగా రేట్లు ఉన్నాయి
అంటే మరి మీ డ్రెస్ ఇప్పుడు మీరే కుట్టుకుంటారా
ఆ ముందు ఇట్లా పక్క వాళ్ళు ఉంటే ఆ వాళ్ళు ఉన్నప్పుడు ఇట్టా కుట్టుకుంటుండే కాని ఇప్పుడు ఎవ్వరు లేరు మా పెద్దమ్మ దగ్గర ఉండే మిషన్ అమ్మేసింద
అయ్యో మీరే తీసుకుంటే అయిపోయిది గదా
ఇగ నా కప్పుడు తెల్వక పోతుండే అంత నే నేర్చుకుని లేకుండే అప్పుడు ఉం
మూ వ ఉం ఇంకా చెప్పండి
ఇంకా ఏం చేస్తుంది ఇగ
ఏం లేదండి ఇగ ఖాళీగానే అయిపోయింది పని మొత్తం ఖాళీగానే ఉన్నాం ఎలా ఉంది మీ సైడ్ వెదర్ వర్షం వచ్చిందా నైట్
ఏమో నైట్ తెలియలేదు వర్షం ఐతే రాలే ఎండనే ఉంది ఈరోజు సెకండ్ మోహరం కదా
అవును అవును ఈరోజు సెకండే
పిరలు కూర్చున్నాయా ఇ ఎక్కడన్నా కూర్చున్నాయి మా ఫ్రెండ్స్ స్టేటస్లు పెట్టినరు
అవునా
ఆ
ఏమండి ఈ సాడు అసలు తెలీదు ఏం కళి కూర్చనిో
తనికాడకుచ్చ ఆ
ఇంక తెలీయధండి మరి కూర్చున్నయో లేదో మా అటు దయి మా సైడు తెలీయదు ఇంకా మరి ఇంకా ఇప్పుడు కాదు ఆ అక్కడ అయితే ఫిఫ్త్ డే నుంచి కూర్చోబెడతారు ఫస్ట్ డేకి రోజు ఓన్లీ లా కుదాలి ఇట్లా చేస్తారు కదా అదొకటి చేసి వదిలేస్తారు అంతే
ఆ
ఉం ఫిఫ్త్ డే నుంచి కూర్చోబెడతారు
అవును
అ
బాగా డేస్ తొందరగా వెళ్ళిపోతున్నాయి కదా
అవును తొందర తొందరగా వెళ్ళిపోతున్నాయి
ఇప్పుడు చూసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిది మళ్ళీ రేపు థార్డ్
అవునా
ఇంకా మధ్యాహ్నం ఏం వండుతుండ్రు
ఈరోజు మధ్య ఉం అదేంటిది ఆ వంకాయ వంకాయ చేసాం
ఆ
నీ కవాబులు అయిపోయినాయా ఉన్నాయా
మా కవాబులు ఉన్నాయి నేను తినను మాకు అది నాకు నచ్చది మా మమ్మే ఎక్కువ మా తమ్ముడు
అయ్యో ఇంకెన్ని రోజులు ఉంచుకుంటారు వాటిని మొహరం కదా ఇంక ఉంచుకోవద్దు
ఆ మొహరంకి టెన్ అంటే ట్వెల్వ్ డేస్ తర్వాత అట్లా వండి తినాలంట అవి
ఉంచుకొని టువల్ డేస్ తర్వాత వండుకొని తినాలంటనా
ఆ అంటే కొన్ని ఉంచుకొని అట్లా తినాలంట అది ఆ మీరు విన్నారా స్టోరీ
ఆహా విన్లేదే ఏ లేదు లేదు
కుురుబా అనేది స్టోరీ అది దాంట్లో చెప్పిండే వాళ్ళు
అవునా
ఉమ్మ్
కుర్బానీ ఇదియా గోష్ ఉంచుకొని ఆ కవాబ్లు టువల్త్ డే తర్వాత